హలో ఉమ్
ఏలో
హలో ఆ హలో గుడ్ ఈవెనింగ్ సార్ హ గుడ్ ఈవెనింగ్ సార్ బాగున్న సార్ మీరు బాగున్నండి
ఆ మేము బాగున్నామ అండి మీరు బాగున్నార ఆ మేము కూడా బాగు
నేను బానే ఉన్నాను
మేడం కాగార ఇప్పుడు ఫోర్ థర్టీ అయితుంది
యాక్చువల్లీ నాకు టీ కాఫీ ఎలాంటి అలవాటు లేవండి
అరే మంచిది మంచి ఆప్టేషన్ మరి మీది
థ్యాంక్ యూ సో మచ్
మా ఈ టైమ్కి మాకుటీ కాఫ తాగుతారు టై కావాలి మాకు ఎప్పుడైతే తాగలేను ఇప్పుడు ఒక ఫాస్టింగ్ లో ఉన్నా కాబట్టి నేను తాగలేను రంజాన్ నెల నడుస్తుంది కదా ఆఫ్టర్ రంజాన్ తర్వాత మళ్ళ టైమ్ కి కాఫీ టీ అయిన తాగుతా
ఆహా ఓకే
ఇంకా మేడం ఏం చేస్తున్నారుమేడమ్ మీరు
ఏం లేదండి ఖాళీగానే ఉన్నాను
ఖాళీగానే ఉన్నారా
ఆ
వాటికిలాం స్పెషల్ మేడ ఎలా ఏం వండరూ
ఇలా నేను ఏం చేయలేదండి సాయంత్రం ఉండది మది వంట ప్రోగ్రాం
అదేవాలష్ ఏమైనా స్పెషల్ ఏమండి ఎరనే అడుగుతున్నా మధ్యాహ్నం తిన్నారా మీరు
ఆ మధ్యాహ్నం తిన్నామండి
కర్రీ మేడం ఏం చేశారు ఇలా కర్రీ క ఒకసారి చికెన్ కర్రీ ఎలా చేస్తారు చెప్పడి సారా మేడం మీరు
ఆ చికెన్ కరీ నాండి ఏంటండి ఫస్ట్ ఫ్రెష్ తెచ్చుకున్న చికెన్ ని వాష్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దాన్ని సైడ్ కు సైడ్ పెట్టుకోవాలి ఆ తరువాత అంటే చికెన్ క్వాంటిటీ పట్టి ఉల్లిగడ్డలు టమాటా పచ్చిమిరు ఉ కారాన్ని కట్ చేసి ఉంచుకోవాలి ఆ తర్వాత ఒక బౌల్ తీసుకొని అందులో మిషు నూనె వేసి నూనె వేడి అయ్యాక ఫస్ట్ ఉల్లిగడ్డల్ పచ్చిమిరపకాయలు దగ్గరకు వేసుకోవాలి అది దగ్గర అయిన తర్వాత
డైరక్ట్ మేడమ్ ఉల్లిగడ్డా తోని మిర్చి మిర్చి కూడా వేసు తెస్తారు అలా ఎందుకు ఉల్లిగడ్డలు ఫస్ట్ ఎర్రగా అయ్యే వరకు వేచ్
లేదు అలా ఏం లేదు ఎందుకంటే అలా అయితే ఇప్పుడు ఈ పచ్చి మిరపకాయలు తర్వాత ఇస్తే ఇవి కొంచెం పచ్చిగా ఉండిపోతాయి కాబట్టి రెండు కలిపేసి ఏంది అంటే రెండు ఒకే టైమ్ లో అయితది దీనికి ఎంత టైం పట్టిందో దాని కూడా అంతే టైం పట్టిద్ది ఉ సో రెండు కలిపేసిన అన్నామాటా అ తర్వాత చికెన్ ఏసు తోని ఆ ఉప్పు కారం ఆ ఆ ఆ దాని తర్వాత అదే ఇద్దన్నా కదా చికెన్ ఉప్పు కారం పసుపు అల్లం పేస్ట్ ఇవి దగ్గరకు కలుపుకొని ఆ ఆ తర్వాత ఒక ఒక ఫార్టీ మిట్స్ అయిపోక టమాట ఏస్తాం టమాట సూడుటీన్ మిట్స్ ఆగక టమాట దగ్గర అయ్యాక చికెన్ మళ్ళీ కలిపి ఆ తర్వాత పై నుంచి కొంచెం గరం మసాలా పౌడర్ ధనియా పౌడర్ అది వేసుకొని కలుపుకొని ఒక ఫైర్టీన్ మినిట్స్ చికెన్ ఉడికేంత వరకు చూసుకోవాలి సూప్ కావాలంటే కొంచెం వాటర్ వేసుకోవచ్చు అన్నమాట మీరు
అది ఆల్రెడీ చికెన్ కొంచెం వాటర్ వదులుతది గా మేడం
లేదు రాదు అంటే టొమాటోస్ ఎక్కువ వేస్తే గ్రేవీ టొమాటోస్ ఎక్కువ వేసు చే గ్రేవీ వస్తుంది అన్నమాట లేదు మాకు అంటే మా క్వాంటి టి మా దాంట్లో ఉప్పర్ సీన్స్ చాలా ఉన్నారు మా గ్రేవీ కావాలంటే కొంచెం వాటర్ వేసుకొండి ఇంకావచ్చుద ఉత్తగా కలుపుకుంటే ఓకే గ్రేవీ కూడా సమానం ఉంటది కర్రీ కూడా సమానం ఉంటది అ తరువాత టేస్ట్ చూసి ఓకే అన్ని ఓకే అయితే బన్ జెస్ లేదంటే ఏమ్ టెస్ట్ తక్కువ అయితే ఆ తర్వాత లాస్ట్ కు కొన్ని వేసుకొని పక్కన పెట్టేసుకుంటే కతం చికెన్
ఊ
ఈ సింపుల్ మెథడ్ చేయడానికి
మేము అలా అలా చేయమండి మీరు చెప్పేలాగా
ఓకే
మీ ఏమ్ చేస్తామంటే ఫస్ట్ చికెన్ తెసేసామంటే ఆ ఇనండి మేడం చికెన్ ను ఫస్ట్ కడు తెచ్చినంకా చికెన్ కడిగేస్తాం మేడం కడిగేసినా కదా చికెన్ ఒక రెండు సార్లా కడిగేసు తోన్ తర్వాత అక్కడ పక్కన పెడతాం పక్కన పెట్టి ఏం చేస్తా అంటే దాంట్లో కొంచెం కారం వేస్తాం అల్లం ఉల్లి పేస్ట్ వేసేస్తాం ఆ పసుపు కొంచెం తగినట్టు సాల్ట్ వేసేసి కలిపేసి కొంచెం సుగొకావు ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ పెట్టేస్తామండి చికెన్ ఆ తర్వాత నూనె వేడి ఎక్కిన తర్వాత కొంచెం ఉల్లిగడ్డలు వేసేసి కొంచెం ఎర్రగా బ్రౌన్ కలర్ లా వచ్చిన తర్వాత ఉల్లిగడ్డలు తర్వాత మిర్చి వేసేసి
హ
ఆ మిర్చి కొంచెం అయిన తర్వాత మేడం అప్పుడు కొంచెం ఏది అల్లముల్లిల్ పేస్ట్ కోన్ కొంచెం మళ్ళా అల్లా ఏ చేేసి ఆ మన ఇది ఇది ఏమంటారు కుడుక గసాలు ఉంటది కదా మేడమ్
ఆ
దాని పేస్ట్ కూడా వేసేస్తే మొత్తం మంచిగా కలిపిని ఒకటే ఒక పది నిమిషాలు అది ఇంకా వేడే వేడెక్కాలే ఆ తరువాత మళ్ళా చికెన్ అనేది బవులోమ్ పైల్ చేసేస్తాం అళ్ళ ఏ వాళ్ళ ఏసేసిన తరువాత ఒక ట్వంటీ థర్టీ మినిట్స్ తర్వాత చికెన్ అయిపోతుంది మేడం తరువాత అక్కడ చ మణుగూట్టసు సూప్ కావాలంటే దాన్ని టమాటాలు ఉంటాయి కా మేడం దాన్ని గ్రైండర్ చేసి వేసి చేయాలి.
ఓకే
తర్వాత కొంచం గ్రేవీగా వచ్చే ఆల్మోస్ట్ మనకి ఇంకా సూప్ కావాలెట్ నీళ్ళు వేయచ్చ లేకుంటే ఆటోమేటిక్ చికెన్ నీళ్ళు అనేది వదులుతుది మనం
ఉ అది వదిలిన తర్వాత కొంచెం ఆయిన తర్వాత మళ్ళీ గరం మసాలాలు ధనియాల పొడి ఉ ఆ మసాలాలన్నీ పైనుండి వేసుకొని తర్వాత చివరికి ఒక పది నిమిషాలు ఇక అయిపోయింది ఇక డిచేద్దాం అన ఆ టైంలో కొత్ కొత్తిమీరు పొది కొత్తిమీరు ఉంటాయి కదా కొత్తిమీరు మెంతి అది వేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టి ఇట్లా తీసేయాలి. అప్పుడు చాలా బాగుంటంది ఇది
ఓకే అయితే మీకు వచ్చన్నమాట వంట
ఆ వస్తది మేడమ్ చికెన్
ఓకే ఇంకే వొండుతారండి మీరు
ఇంకా ఇంకో ఫేవరెట్ అంటే వడ్డి ఇంకా టైం ఎమర్జెన్సీ పర్పస్లా ఆమ్ మ్లెట్ వేయాలి
ఆమ్లెట్ అదైతే సింపుల్ బేసిక్ వర్త్ అండి ఇంకా ఏమొస్తాయి మీకు
ఇ సింపుల్ గా ఇంకేం వండుతార్ మటన్ వండుతారు మటన్ వండవచ్చు అలాగనే సేమ్ జస్ట్ ఇప్పుడు ఎలా చెప్పానో ఆలానే సేమ్ మటన్ వండుతా అలాగనే ఉ లేదంటే చ్ చికెన్ మటన్ వండుతా అలా టమాటాలు కూడా అలా టమాటా కర్రీ కూడా
టమాట కర్రీ అయితే ఈజీ అండి అదే ఎవరికి రాదు
ఇంకా ఏముంటది మేడమ్ ఇంక స్పెషలు బిర్యానీ కూడా అలాగనే చేయొచ్చు. మే బి బిర్యానీ కూడా చేయొచ్చు కదా మేడం బిర్యానీ ఏమున్నది మేడం చికెన్ తేయాలి సేమ్ ఇలాగనే చికెనే ఇంత కంటి చూసుకోని కడిగేసి రెండు సార్ట్ల ఆ దాంట్ల కారం తగినంట ఉప్పు సాల్ట్ అన్ని కలిపేసి గరమ్ మసలాన్ని కల్పేయలా అంత తొని అల్లం ఉళ్లిపేస్ట్ అన్ని కలిపేసి ఉంచేయాల అది కూడా థర్టీ మినిట్స్ ఆ తర్వాత రైస్ అనేది కొంచెం బయల్ అనేది చేసి బయల్ చేయాలి కొంచెం అది కొంచెం అయ్ కొంచెం అంటే సగమన్నం ఫిఫ్టీ ఫిఫ్టీ అయిన తర్వాత దాన్ని దించెయాలి రైస్ ని ఆ తర్వాత ఓ థర్టీ మనిట్స్ తర్వాత మనం ఏదయింతే కలపుకున్నామో చికెను ఆ చికెన్ ని ఏం జెలో గంజులో తీసుకొని కింద కొంచెం రైస్ వేసేసి దాని మల్ల చికెన్ వేసేసి దాని పైన మళ్ళా రైస్ వేసేసి మళ్ళా కొంచెం సేప్ మనం పైన పెట్టేయాలి. ఏంది ఉ స్టవ్ పైన
అ
ఆ తర్వాత కలర్ కలర్ ఉంటది కదా మేడం కలర్ కూడా కొంచెం వేసేసి నిమ్మరసం ఉంటే కదా దాంట్లోనే కలుపుకోవచ్చు కలర్ అనేది మ కలర్ ఫుల్ గా కనపడలంటే అంటే కలర్ఫుల్ గా కనపడతారు తర్వాత అన్నం మీద వేసేసినం అంటే కాతం మొత్తం కలర్ అయిపోతాయ్.
కానీ ఫుడ్ కలర్స్ మంచివి కావు కదాండి హెల్త్ కి అ పాయిజ్ స్లో పాయిజన్ కదా అది ఎట్లా వడుతారు మీరు.
కానీ ఇప్పుడు వాడుతున్నారు కదా కొంచెం మేబీ తినే కలర్ కలర్ఫుల్ కావాలంటే వాడాల్సింది
ఉ మీరు కలర్ కోసం హెల్త్ రిస్క్ తీసుకుంటున్నారండి. కలర్ కోసం హెల్త్ రిస్క్ తిసుకుంటారా అంటున్నా.
ఇప్పుడు అందరు వాడుతున్నారు కాబట్టి మేడం మేము కూడా వాడుతున్నాం మేడం దానికి. ఓహో ఉనా మేడం కానీ మరి కలర్ లేకుంటే బిర్యానీ బాగుండదు కదా మేడం
మీరు కలర్ చూస్కోని తింటారా అండి టేస్ట్ చూసి తింటారా.
టేస్టే తీస్తాం కానీ ఇదంతా కలర్ ఉంటే కూడా బాగుంటది కదా మేడం. ఉ ఓఓ తర్వత మ్మ నిమ్మరసంతోనే కలరేసేసి కలిపిన తర్వాత ఉల్లిగడ్డ ఉంటయ్ గద మనం ఏది వేడి చేసినా ఉల్లిగడ్డ సపరేట్ గా అవి తర్వాత ఏసేసి వదిలేయాలె తర్వాత ఒక ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ తర్ బిర్యానీ కూడా అయిపోతది. ఆ మేడమ్ చేశాను గదా మేడమ్
హ్ ఎప్పుడు చేసారండి
జ చాలా సంవత్సరాలయితుంది అది చేసి మేము ఇప్పుడు ప్రస్తుతానికి చేయట్లేదు సంవత్సరాలయితుంది మే బి బాగ సంవత్సరాలయితుంది అది గూడ ఇంట్ల ట్రై చేయలేదు మేడం బయట ట్రై చేశాను మా ఫ్రెండ్ వాల్ల ఇంట్ల ఇంట్ల ట్రై చేయలే, ఇంట్లా ఖాలీ ఆంధ్ర చికెన్ చేశాను మేడం నేను నేను మా ఫ్రెండ్ ఉండే మా ఫ్రెండ్ కు పిలిచాను ఇంట్లా, ఇంట్ల ఎవరు లేకుంటేయితే అప్పుడు ట్రై చేశాను ఆంధ్రా చిక్ చికన్
ఆహా ఓ కే ఆరోజు ఎలా ఎలా చేశారండి
ఆంధ్ర చికెన్ సేమ్ ఇలాగనే చేశాను మేడం ఇప్పుడు చెప్పాను గదా అలాగనే చేశాను ఆంధ్ర చికెన్ కూడా, సేమ్ దాంట్ల వాటర్ ఎయ్యొద్దు మేడం
ఉమ్
ఉమ్ మొత్తం గ్రే మొత్తం గ్రేవీగా ఉంటది ఎగ్ధం ఉంటది మేడం ఆంద్రా చికెన్ హ్మ్
అందులో ఇంకేమన్న స్పెషల్ యాడ్ చేస్తరా మీరు ఆంధ్రా చికెన్ లో
ఆళ్ల ఆంధ్రా చికన్ల మేము అది ఎందంటే మిర్చి ఉంటది గద పెద్ద మిడ్చి ఉంటది గదా మేడం అది తీసుకుని రావాలె
పెద్ద మిర్చి
ఉమ్ ఈ చిన్న మిర్చిలేయద్దు పెద్ద మిర్చి ఉంటయి రౌండ్ కలర్ల
రౌండ్ ఓకే ఇది క్యాప్సికమ్మా
క్యాప్సికం
ఓకే
చ్చి వాడాలేదాంట్ల
అది అంత ఘాటుగుండదాన్కుంట అండి
ది ఘాటుగ ఉండది జస్ట్ మీర్ కారమేసుకుంటరు గద మేడం ఇంట్ల
ఆ
అది రెసిఫిక్గ మంచిగా కనబడేదందుకు ఇంగ హ్మ్ ఇంకా మేడం
ఇంకా చెప్పాలి సార్ అయితే మీకు వంటలు బానే వచ్చాయన్నమాట.
అవునండి మేడం
పర్లేదండి మంచి అలవాంటే బాయ్స్ గూడా హా ఆ వంటనేర్చుకోవడమంటే, ఎప్పుడన్న వాళ్ళ ఫ్యూచర్ లో
ఇన్ ఫ్యూచర్ అని అంత ఏం చేయలేదు
లేదండి అంటే వంట చ్ చ్చిన వాళ్ళకయితే ఫ్యూచర్ వాళ్ళ వైఫ్ కేమన్నా సపోర్టివ్గా ఉండొచ్చు, లేపోతే వాళ్ళక్ ఏమన అవసరమోస్తే చేస్కోవచ్చు ఏమన్న జేసి
త్తనే కదా మేడం వైఫ్ ఎప్పుడైనా చేస్తనే ఉంటది ఆమె పాపం వైఫ్ కేమన్న ఎమర్జెన్సీ పర్పస్ లోచ్చి ఆ ఫీవర్ గివర్ వచ్చినప్పుడు చేదందుకు పనికస్తాం మేము.
ఓకే హ్మ్
వైప్ చేయాలె గదా మేడం వైప్ ప్రతిసారి చేయాలే బయట పనులన్నీ మేము చేస్తాం గని, వైఫ్ వంట చేయాల్సిందే వైఫ్ ఆ వైఫ్ కి ఇయ్య మంటే ఎమ్మటే దెల్సెది ఇలా వచ్చిందంటే ఫీవర్ గివర్ వచ్చినప్పుడు మేం జేస్తాం ఓకేనా మేడం థ్యాంక్ యూ మీతోని చాలా సేపు మాట్లాడినందుకు థ్యాంక్ యూ
ఓకే
చాలా బాగా మాట్లాడు థ్యాంక్ యూ మేడం మీరు
ఓకే సార్ థ్యాంక్ యూ సార్
ఓకే బాయ్
బాయ్ సార్